హలో
హలో హలో అండి నమస్తే అండి
హలో
హలో నమస్తే అండి హలో నమస్తే అండి వినబడుతుందా అండి
ఆ వినబడుతుంది ఏం చే
బాగున్నారా అండి
ఆ బాగున్నావు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఏ ఇప్పుడయూసి పడుతు మీరండి ఆ చేసాం అండి మీరండి
ఆ చేసినావాండి
ఏదే ఇప్పు సమ్మర్గా ఆ సమ్మర్ కదండి ఇక కొంచెము బాగా వేడి వేడి ఉంది వాతావరణం అంటా
అవునువును
కొంచెం చెట్టు కింద మంచం వేసుకొని ఇలా పాడుకుందామ అండి
అవునా
మీకేమన్నా చెట్లు ఉన్నాయా అండి
ఆ ఉన్నాయంండి చెట్లు బాగానే ఉంది
ఆ అంటే మీరు కూడా సమ్మర్ లో చెట్ల కిందనే పడుకుంటారు
అవునండి చాలా ఉంటది కదా బయట
ఆ ఏమమి చెట్లు ఉంటాయంండి మీ
పట్లాకాయ చెట్టా
సపోర్ట్
అమ్మ పొట్లకా అంటే పొట్లకాయలన్నీ ప్రాణంలాగా అత్తే కదండి
అవునవును అవును
అట్లా అట్లా వస్తాయా మీకెప్పుడైనా పందిరికి ఇలా పొట్ల కాయ. ఇంత పొడుగు పాములాగా
మరి ఆమె అన చీకటిలో పాము భయం వేయధ అండి
ఏ అది కూర కలి
ఆ ఇంకేమన్నా ఆ పెద్ద పెద్ద వృక్షం లాంటి చెట్లు ఉన్నాయా
బైసా పడట్టు ముడ తట్టు
అమా టమాటా చెట్టు చిన్న ఉంటది కదా అే వృక్షంగా ఉండదిద సాపో ఓకేపోంట మరి ఇంకా అదే అర్థ చట్లేన్నయ
అవునయండి
పరటి గరలు లే వస్తాయా ఆ మాకు లేదండి మా ఫ్రెండ్ తోటలో ఉండే వాళ్ళకు బాగాగా వస్తా మాకు ఇంకా ఏం లేవండి చెట్లు కొన్ని ఇప్పుడే ప్రిపేర్ చెయ్యాలనుకుంటాను అండి కానీ ఇప్పుడు సమ్మర్ కదా చెట్లు పెడితే మళ్ళీ చనిపో
అవును
కొంచెం వర్షాలు పడితే పెడదామని ఆలోచిస్తున్నాం అట్లా వర్షాలు వాడితే కొంచెం చెట్లు పెట్టుకుంటే బాగుంటది కదా అందుకే ఇప్పుడు ఏం పెట్టలేదండి కొంచెం వర్షం బటే తర్వాత పెడదామని అవి కూడా నార్మల్ చెట్లు ఏంటి అంటే ఇట్లా పందిలాగా పారు అబట అద అంగూర చెట్టు మళ్ళీ పూల చెట్టు మల్లె చెట్లు ఆ అలాంటివి అయితే బాగుంటాయి చూడ్డానికి కూడా ఆ స్మెల్ కూడా బాగుంటాది ఇక పల్ల చెట్ల అంటే అవి పెద్ద పెద్దగా వృక్షాలవి ఆ గోడలకు ఇట్లా వేర్లు లోపలిక వెళ్ళినప్పుడు గోడలన్నీ క్రాకస్తాయండి
మధ్యవాలండి గూడ విట్ట
ఆ
మాధెట్టు కవాలే జన చెట్టు అట్లాంటి
మధ్యలో పెట్టుకుందమంటే ప్లేస్ లేదండి గోడ పక్క ప ఉంటే ప్లేస్ ఉంది ఏ మధ్యలో పెట్కు పోడానికి లేదు అందుకే ఈ చిన్న చిన్న చెట్లు అయితే బాగుంటు అే అని మొన్న మా ఇంటి ముందు పెద్ద యాప చెట్టు ఉండే అది మస్తుకు ఈ ఎండాకాలం అయితే మస్తు కోల్డ్ మంచి వాతావరణాన్ని ఇచ్చేది అది ఏమైంది కదా అంటే ఆ కొంతమంది ఆడ ఇంలు కట్ ిలింద్రమిలు కట్టినప్పుడు రాడ్లను కాట్ చేేస్తారు కదా అండి
అవును
అదే రాడ్లు మొత్తం వాటికి కొట్టేసరికి ఆ ఐరన్ ఇన్ బాడీ లాగా ఇన్ దానికి మొత్తం మాదయి చనిపోయింది
అయ్యో
ఆ లేకుంటే మస్తు చల్లగా మస్తు సూపర్ వాతావరణం ఉండేది ఆ చెట్టు పోవడం వల్ల చాలా బాధేసింది మాకు మా ఇంటి ముందు ఇంకొక చెట్లు ఉండే అది కూడా ఒక పెద్ద బావ్ద్వారం వచ్చింది వచ్చినప్పుడు కరెంటు స్తంభం దానిపైన పడ్డది అవు అయితే వచ్చిన పడి పెద్ద గాడుపు ద్వారం వచ్చి అష్టంభం విరిగి దాని పైన పడ్డది పడేసరికి మొత్తం మీద అట్లా వడంగనే మొత్తము అది అయిపోయింద వచ్చామన్న అట్ల జరిగింది చెట్లన్నీ పడినాయి అట్లా వయిపు ఉన్నాయి చెట్లు అన్ని నా అ ఇగ మళ్ళీ ఇప్పుడు చెట్లు పెడదా మంటే చాలా ఇబ్బంది అండి మళ్లీ ఇక మాకు మాకు ఉంటాంది అంతే ఆమె పరిశ్రమది అదే చెట్లు మొత్తం క్లినే అయిపోయాయి అట్లా ఇంకా మీకు చింత చెట్లు ఉన్నాయండి
లేదండి మాకు చింత చెట్లు
మరి ఒకవేళ చింతకాయ పచ్చడ పెట్టాలంటే మద్దుల నుండి కొనుకోచుకున్న
ఆ బజార్ నుండి చింతకాయ కొనుకొచ్చుకొని పెట్టుకుంటాం
ఆ ఆ అంటే ఎట్ల కేజీ దొరుకుతాయిండి చింతకాయలు
చింతకాయ అప్పుడు సీజన్ బట్టి ఉంటది అండి
దాదరి పల్లకి మేము
ఆహా సీజన్ జన్ బట్టి ఉంటదండి
ఆహా
వాటా ఇగ ఎప్పుడు ఎంత
ఓకే నోచ్చింది ఏం తిన్నారు పక్క వాళ్ళు
ఎటు వెళ్లి పోయిఇల్లు మొన్ననే ఇప్పుడు ఎప్పటి ఏల్లు మొన్ననే
ఆ అయితే ఫస్ట్ ఈ చింతకాయలను ముక్కల అంటే ఇట్లా కొడుతారండి కొట్టి గింజా తీస్తారా
అవును
ఆ గింజ తీసి ఆ చింతపండును రుబ్బుతారా
లేదు మేము పచ్చి చింతకాయ పెట్టుకుంటాం మేము చింతకాయ పచ్చడ పచ్చి చింతకాయ అండి పొట్టు తీసి దాన్ని కచ్చ పిచ్చ దంచి దంచి ఆ గింజలు తీసి పండు మిరపకాయ వేసి రుబ్బుతాం ఇగ అది వెల్లుల్లి ఏసి
ఈసారి ఈసారి పెట్టి
సర్లే పెట్టలేదండి మేము
చింతకాయ పచ్చడి పెట్టేలా ఈసారి
పెలేదండి
ఓే
టారా
మేం పెట్టలేగాని మా తోటి కోడలు వాళ్ళు పెట్టి
మంచుకుంటుదండి స్థితిరేపచ్చట
ఆ మేడం నమ్
ఇగా పెద్ద చార్స్తుంది బట్లేదండి మా
మా క చే
లేదు మామిడి పాలు కొన తచ్చుకోవడమే
మాడికాయచ్చకాచ్చ
ం కత్కో నక
మ కజకునే ఇలా చె ఉక్కు తీసి పెడతారా లేకపోతే ఎట్లా పెడతారా అండి
ఒకక్కవత కణ
అంటేట్లాగ క అ అంటే దనీ కొంతమంది తురిమి పెడతారు కదా
కొంచంతమంది అట్లా పెట్టు ారు కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు మేము పెట్టుకుంటామండి
ఆా వాక్కద వె
అఓ
జరుద్ద మరి టమాటర్ తక్కువ పెట్టిందండి
లేదండి లేదు
ఇప్పుడు పది రూపాయలకే కేజీ వచ్చినయి కదా మరి టమాటాలు కొంచెం ఆ ఇట్లా ఎంండ పెట్టి మారుగులు చేసి పెడతారు కదంీ అట్లా పెట్టలేదా
ఎర్ మే పెట్టుకోమండి
అదే ఎ ఎపోలేదు ఈసారి పెట్టాాలయ కొంచంచ మూకు ఎడుతే చామచితమ మంచిగా బ మ వా పచ్చకే హ
హలో
ఆ వింటానండి
ఆ ఇమ చెస్తున్నా
మాకా అది దానిమ్మ చెప్ప దనీట్ట హలో మంచిగా రెడ్గా అయితే లేవండి అవి పుల్ల పుల్లగా ఉంటానే అంది కానీ అనేక కొ త పల ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు మూల్యమానా టైమ్ మాకి వచ్చినందుకు ధన్యవాదాలండి
బాయ్